హలో ఏం జేస్తున్నావ్ హలో ఆ బాగున్నా నువ్వెలా ఉన్నావ్
ఆ బాగున్నాను
హు మ్మ్
ఎంజెస్తున్నావ్
నేనా ఏం చేయట్లేదు వంట చేస్తున్నాను మ్మ్ నువ్వేం చేస్తున్నావు
ఏంది ఎం లెద్ ఖాళీ గ్ కూర్చొని ఏం జేయ్యాలని ఆలోచిస్తున్నాను
మ్మ్ చేపాతీ చేస్తాన్న టిఫిను చేపతిలోకి ఆలు కుర్మా చేస్తాన్నాను మ్మ్ మరి ట్రిప్ కేలోచ్చావా నువ్వు
ఆ ఎళ్ళోచ్చాను
మ్మ్ బాగా ఎంజాయ్ చేసావా ఫ్రెండ్స్తో
ఆ
ఏమేమున్నాయి ఆ ఊర్లో
మా ఊర్లోన జలపాతాలున్నాయి
మ్మ్
బీచ్చులున్నాయి హోట్
మ్మ్ పోలాలున్నాయ
మ్మ్ ఉన్నాయి
మ్మ్ టెంపుల్సు
మ్మ్ టెంపుల్లు చాలానే ఉన్నాయి బానే
మ్మ్ హు మ్మ్
మీరేక్కడికేళ్తున్నారు వెసవి కాలం సెలవుల్లోకి
మేవు సెల్వుల్కి మా చుట్టాలది పల్లెటూరు ఉంది అక్కడికేళ్ళాదమని అనుకుం టున్నం పల్లెటూర్లో చల్లగా ఉంటది కదా పల్లెటూరుంది మా చెప్
పల్లెటూర్ మీ ఊరేళ్తున్నారా
ఆహా మా ఊరెళ్ళి ఆ మా ఊరెల్
మ్మ్
మ్మ్
మంచిది మంచిది ఏళ్ళిరండి సంవత్సరంలో ఒకసరైనా ఎళ్ళిరా వాలి మన ఊరికి
అవును మ్మ్ ఏళ్ళి అక్కడ చుట్టాలందరినీ పలకరించి నల్రోజులుండి
మ్మ్ అభివృద్ధి ఏమన్నా చెందుతుందా మీ ఊరు బాగా
ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా చెందుతుంది ఇప్పుడిప్పుడే టీవీలయ్యి ఓచ్చినయి కేబుల్ టీవీలు అయ్యన్ని వస్తా ఉన్నాయి ఒకట్రెండు స్కూర్స్ పెట్టారు
గర్నమెంట్ స్కూల్లోన ప్రైవేట్ స్కూలా
గవర్నమెంట్ స్కూల్లె ఇంకా ప్రైవేట్ స్కూల్ పెట్టలేదు హాస్పిటల్స్ లేవు ఒకటుంది చిన్నది అంతే గవర్నమెంట్ది ఇంకా పెద్దది రోడ్లయ్ పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు ఉ కొత్తగా రైల్వే స్ స్టేషన్ కూడా కట్టారు ఆ ఇమధ్యలోనే కట్టారు
ఉ మంచిది
మీరు ఎంత మంది వెళ్ళారు ట్రిప్కి
మేమ పదిమంది వెళ్ళాం
పది మంది ఎలారా అందరూ ఒక్క ఊరి వాళ్లేనా
ఆ లే లేదు కొంతమంది మా సిటీ వాళ్ళు కొంతమంది పక్క సిటీ వాళ్ళు అట్లా కాలేజ్ ఫ్రెండ్స్
ఉ హు చాలా మంది వచ్చారా ఉ ఫుడ్ అది హోటల్స్ ఎన ఇంకా
ఆ హోటల్స్ లోనే
ఉ స్టే అంతా
ఆ అక్కడే మొత్తం ఉండడం ఫుడ్డు అన్నీ అక్కడే
షాపింగ్ చేయడానికి ఏమన్న ఉన్నాయా ఆ ఊర్లా మాల్స్ అవి మాల్స్ అయి
ఆ ఉంటాయి అందుకేగా ఎల్ళొచ్చింది అయన్నీ ఉంటాయని
ఉహ్ హు ఉ ఉ ఇంకా ఎం మరి
మీ ఊర్లో ఎవన్న పెట్టారా షాపింగ్ మాల్ గాని అవి
ఇంకా అంత డెవలప్ అవ్వలేదు మా ఊరు
ఉ
చిన్న చిన్నవి బడ్డి కొట్టులాగా బట్టి ఉంటాయి అంతె
ఉహ్ పండక్ షాపింగ్ అంత అయిపోయిందా మీది
ఆ చేసాం పక్కనో టౌన్ ఉంటదిగా టౌన్ కెళ్ళి అక్కడే చేస్తాం షాపింగ్ అంటా
ఉ
మా ఊరి పక్కన చిన్న టౌన్ ఒకటి ఉంటది
ఉ
అక్కడ చేస్తాం షాపింగ్ ఉ హాస్పిటల్ ఏవనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ టౌన్ కె
ఉ హు
ఉ ఇంకా ఇప్పుడిప్పుడే పిల్లలు క్రికెట్లు అయ్యి ఆడతా ఉన్నారు
ఏంటి
క్రికెట్టు వాలీబాలు
ఉ
కబడ్డీ అయన్నీ ఆడతారు అక్కడ పిల్లలు ఉ
మామూలు సన్ ఆదివారం పిల్లలు అదివారాలు ఆడుతారు
మ్ హు
మ్ హు
మరి
ఇది సంగతి
ఉ ఇంక మరి
ఉమ్ ఎ వేసవి కాలం సెలవుల్లో మీ ఊరెళ్తున్నారా మొత్తానికి
ఉ వెళ్తున్నాం నువ్వు కూడా వస్తవా మాతో పాటు మా ఊర్లో అంత పెద్ద ఊరేం కాదు చిన్న ఊరే కానీ పోలాలుంటాయ్ ఇంకా చూడ్డానికి టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ మ్ అట్లా ఉంటాయన్నమాట చల్లగా ఉంటది ఎండాకాలం కదా చెట్లుంటాయ్ తాటి చెట్లు ఉంటాయి తాటి మంజులు అవన్నీ ఉంటాయి
మ్ హు
మ్ మీకిక్కడ దొరకవ్ గా ఇవ్వల మాదా టమాటా పప్పు
టమాటా పప్ప
హు మ్ మ్ తింటావా నువ్వు దానితో పాటు ఎం చేసాను పొటాటో ఫ్రై
మ్ హు బంగాళదుంప ఫ్రై అన్నమాట
మ్ అవును
కొనుకొచ్చినయ మీ మీరు పండించినయా
మేము కొనుక్కొచ్చాం పొటాటో మేము పండించం గా
మ్ హు
పొటాటో కొనుక్కోస్తం ఆవున్ ఆది సంగతి ఇంకా మరి
ఇంకేముంది ఏమి లేదు
మ్ మీ ఊళ్ళో సినిమా హాల్స్ ఉన్నాయా
ఆ ఉంటాయిగా పెద్ద పెద్ద సినిమా హాల్స్
హు మ్ అయ్యేయ్యొ అంటారుగా ఇప్పుడు మల్టీప్లెక్స్లు
మ్ మల్టీప్లెక్స్లు ఐమాక్స్లు
మ్ హు అన్నీ ఉంటాయా మా ఊర్లో ఏయో రెండు చిన్న చిన్న సినిమా హాల్స్ ఉన్నాయంతే
మ్ హు
మ్ అవి కూడా ఇప్పుడు సినిమాలెవరు చూస్తున్నారు అందరూ టీవీలె చూస్తున్నారు
మ్
సినిమా రేట్లవి పెరిగిపోయినాయి కదా
మ్
సినిమా టికెట్ రేట్లయన్ని
ఆ బాగా పెంచేేశారు చూడ్డానికి కూడా లేదు
మ్ మీయున్న ఎమ్మన స్ స్నాక్స్ తినాలన్న వందలు వందలైపోతయ్ హు మ్
ఎక్కడ కడుతాం అంతంతా వారం రోజులు అగితే టీవీలోనే ఎస్తున్నారు సినిమా
హు మ్
అందుకని చెప్పి కూడా మానేసామ్
మ్ అందుకే మేము వెళ్ళట్లేదు సినిమాలకింకా అయినా ఆ సినిమాలు కూడా ఎంత సేపు ఆ కొట్టుకోవడం వైలెన్సు వైలెన్సే చక్కగా మా చిన్నప్పుడైతే మంచి మంచి సినిమాలొచ్చేయ్
మ్మ్
తిన్నప్పుడైతే మంచి మంచి సినిమాలోచ్చేయ్ చిన్నపిల్లల్కి చిన్నపిల్లల్ సిన్మాలు మ్ దేశభక్తి కోసం చక్కగా వచ్చేయ్ సిన్మాలు ఇప్పుడు పిల్లలేక్కల సిన్మాలు
మ్ హు మ్ మరి ఇగ కొంచం వైలెన్స్ గుడ గాదు మొత్తం వైలిన్సే ఉన్
వైలన్సే నరుక్కోవాడమ నరుక్కోవడం నరుక్కోవడమే నరుక్కోవడం
హు మ్మ్
హుమ్ ఇంకందుకనె పిల్లలక్ కూడా తీసుకెళ్ళట్లేదు స్ సిన్మాల్కి హుమ్ హుమ్ ఏమోన్నే
హూ
మిల్గవ్ ఇంక హు మ్ ఎళ్తున్నావా కాలేజ్కి నువ్వు హుమ్ ఇంట్లనేనా హాస్టల్లో ఉండి చదుకుంటావ
డేస్కాల్ ఎల్లీ రాడమే
ఎల్లిరాడమేన మ్ హు ఒచ్చేటప్పుడ్క్ ఎంతయిద్ది కాలేజ్ నుంచి
ఏడు అట్ల అయిద్ది ఏడు సాయంత్రం ఏడు అట్ల అయిద్ది
మ్ ఇంక ట్రాన్స్పోర్ట్ ఎట్లా కాలేజి బస్సా ఆర్ టి సిఆ
కాలేజీ బస్సే ఆర్టీసీలొ ఎక్కడేళ్తాం ఫ్రీ బస్సులు పెట్టిన దగ్గర నుంచి ఆర్ టిసిలేక్కడాల్ ఇల్ లేవ్
మ్మ్ హుమ్
హూ మ్
ఇంక ఆర్ట్స్ సేమన్న నేర్
ఇంకేంటి మరి
ఆర్ట్స్ ఏమన్నా నేర్చుకుంటావ డ్రాయింగు పెయింటింగు అలాంటియి
డాన్సింగ్ డ్యాన్స్ అకాడమీలో ఉన్నా నేను
మ్ హు డాన్స్ అకాడమీలో ఉన్నా వా మ్ మా పిల్లలకి చాలా ఇష్టం నేను జాయిన్ చెయ్యాలి ఏదైనా చూసి క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేద్దాం ఈ సమ్మర్ హాల్డేస్సులో ఆహా క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేద్దాం సమ్మర్ క్యాంప్ లో అనుకుంటున్నామ్
మ్ మంచిదే జాయిన్ చేయ్యండి
హుమ్ మా అబ్బాయిలను ఏమన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ చేద్దామ్
హుమ్
అని అన్కుంటున్న వాడికి బాగా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే
మ్ హు
మ్
మంచిదె మంచిదె
క్రికెట్ బాగా చూస్తాడు వదల్కుండా ఫస్ట్ బాల్ నుం చి లాస్ట్ బల్ దాక
హూ మ్
మనకేన్ని కప్పులోచ్చినయో అయన్ని చెప్తాడు
సరే ఐతే మరి
ఆ కాదు అప్పుడే అవ్వలేదుగా ఇంకా ఆ అ సరే అయితే
మ్మ్ సరే ఉంట